హలో హాయ్ బాగున్నవా
మన్ మన్నవా
నువ్వేం జేత్తున్నవ్?
ఏంలే ఈరోజ ఎగ్జామ్ అయిపోయిదా వచ్చి అట్లా బయటికెళ్ళి, వాక్కెళ్ళి టీ తాగి కూర్చోల
మ్ నేనంతె నేనంతే ఈరోజు బాగా రాసిన తెలుగు ఎగ్జామ్
ఈయు ఎందుకట్ల ఈజీ ఉనిందా?
చదివినవి వచ్చినయి చదివితే ఏదైనా మంచిగనే ఉండే చదవకపోతే ఏదైనా కష్టమే కదా
ఆ అయితే బాగా చదివినా అన్ అంటవ్
చదివినాన్ పర్లేదు పాస్ అయిత
మ్ హ్ హ్
వచ్చినాను మధ్యానము పన్నెండున్నరలో వచ్చేసినాన వచ్ నా ఇంగ అట్లా డ్రెస్ చేంజ్ చేస్కొన్ పడుకున్నా ఒకటింటికి పడుకున్న నాలుగున్నరక్ లేసిన అది గుడా కడుపులో పేగుల్ అరుస్తున్నయి మధ్యాహ్నం తిన్లేదు లే లే అన్ లేప్తే లేచి అన్నం తిన్నా. తర్వాత పా త్రల్ కడిగేసీ లోపు టీ చేసింది మా ఫ్రెండు
మ్
టీ తాగినం ఇంకింటి నుంచి ఫోన్ వస్తే అట్లా మాట్లాడ్కుంటూ బయటికి పోయినా నడుచుకుంట. తర్వాత ఇగ మా ఫ్రెండ్స్ మేమందరం ఎగ్ గ్జామ్ ఉందన్న భయం లేకుంట పోయి టెంకాయలకి రాళ్ళేస్కుంట ఆళ్ల పొలంలో దొక్కుంటే కూసున్నాం. ఒక్కట్ దొర్కలే
నీ నా బొమ్మను పాపం ఎరం చూసిన అయినా కట్టేసి కొట్టేటోళ్ళు మేమందరం
ర్యాచ్లో అల్లనే ఇవి తీగ కట్టేత్తది.
ఆహా
ఆ అనుకుంటున్నావ్ ఆ ఫ్రెండ్స్ అందరికి గొప్ప చరిత్ర ఉన్నవాళ్ళు
బానీయలేదా ఏం మరి అంతా చె
ఒకల్ సైకిల్ చే ఒక సైకిల్ చేయి వేషి టు ఒక సై సైకిల్ క్యూబ్ వేసేటోలు
ఆహా
ఆ ఓ
ఊ
దన్కొచ్చేత్త దళ్ళ చరిత్ర తెలిస్తే నీకు?
అంతటి చరిత్ర నాకొద్దులే అబ్బ
చెప్పను కూడా నీకు
వద్దొద్దునా
ఊ ఉ ఇంకా మరి నువ్వేళ రాసినవ్ గా
గుడ్ బానే రాశా ఫస్ట్ లో ఏం అర్థం కాలే అయ ఎట్ ఇట్ట రాస్తాను అని అనుకున్నా తర్వాత ప్రశాంతంగా కూర్చొని చదివిన తర్వాత నేను చదివినవే వచ్చినాయన ఆనందంతో రాసేసొచ్చా
ఆహ ఈరోజు ఏమైందంటే మేము ఎగ్జామ్ హాల్ టికెట్ వేరే వాళ్ళకి చందమ్మా క్లాస వాలకి
ఆ సుపర్
అదే నాది ఒక అమ్మ ఫ్రెండ్ దేమో ఒక అమ్మాయికి ఇచ్చినాము ఇంకో అమ్మాయి ఇంకొ ఒకలికిచ్చింది హల్ టికెట్ అయితే మేము ఇచ్చినమ్మా ఏమో కిందనే పెట్టేసిల్లి ఇల్లింది. ఇంకో అమ్మాయిద అమ్మ పైకి తీసుకోని పోంది ఈ మక ఏమో కింద నుంచి పర్మిషన్ ఇయట్లేదు పోవడానికి ఈ ప్రిన్సిపల్ అమ్మ సీరియస్ అయింది.
న నల ఆ అదే ఎలా అని అడుగుతున్నా ఏం చేసారు అని
ఏముంది పై కురికి నేను పైన హాల్ టికెట్ తీసుకొని మళ్ళ కిందికొచ్చి మళ్ళా ఇచ్చి మళ్ళా పై కురికినా హు ఏమో
ఆ
ఎవరి మే నవత ఎనార అంతదన్
పక్కన మా ప్ఫ్యామిలీ మీ ఇంటి నుంచి కాల్ వస్తే మాట్లాడుతుంది.
ఊహు
హు నా ఎగ్జామ్ ఏమైంద తెలిసా ఈరోజు? నాకొక ను ముప్పై మార్కులకి వచ్చు అంతే ఎగ్జామ్ పేపర్ లో
ఆ
తర్వాత అదంతా అది సంస్కృతంలో ఉంది. నేను మళ్ళి అది ఆంగ్లంలో రాయాల ఆ చదువు నీకు రావట్లేదు ఏం లేదు చాలా కష్టపడి కష్టపడి చదివితే ఆ నేను చదివినవి ఇవి అని అర్థమయింది. అప్పుడు రాసి పదకొండు గంటలకి ఎగ్జామ్ అయిపోయింది. గంట సేపు అటు ఇ టు ఇటు ఖాళీ గా ఆ ఇన్విట్లేటర్ ని చూడా అయప్ప నన్ను చూడ అయప్ప నన్ను ఏ ఏమి అని అడుగు అతన్ని నేను చెప్పాలా అయిప్పకి చూస అయిపోట్ వచ్చ నా ముందు రోజు నేన్ కొడ్తా చూడన్న ఏందే నాకేం రాసేట్లేదు ఇంకేం చెయ్యాలి నేను దిక్కుల్ చూస్తున్నా.
అయిపోయిందే దిక్కుల్ చేస్తున్న
ఆ అదే కదా అయిపోతే ఏమి అన్ అడిగితే నేనేం చెప్పాలె ఆ అప్పకి నేను అయిపోయిన అలగడానిక్ అవుతదాలె
అడగాలె ఏం సార్ అన్ నాలె వాట్ సార్ వంకాయ్ సార్ ఇంక మరి తిన్నవా అన్నం మధ్యాహ్నం? హలో! హలో! హలో! హలో మాట్లాడూ
హలో!
ఆ ఏమి సైలెంట్ అయినవ్ సైలెంట్గ సడన్గా హలో! ఏం ఏమైంది?
సడన్గ నా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పడిం
వావ్ అలా పెట్టకూడదు కదా
నేన్ పెట్టలె ఇలా చెవిలో పెట్టి మాట్లాడుతుంటే అది స్క్రీన్ టచ్ అయ్యి మూవ్ అయిపోయి నిన్ నేను అదే హలో హలో అంటున్నా ఎందుకు వినిపియట్లే అన్ చూస్తే ఫ్లైట్ మోడ్లో పడ్డది.
అం తల్లివి
మ్
ఇంక మరి
ఇంకేంటి తర్వాత ఎగ్జామ్ ఏంటి దానికెలా ప్రిపేర్ అవుతున్నావు?
ఇంకైతే మొదల్ పెట్టలేదు ఇంకా టైం ఉంది రెండు రోజులు ఉందిగా చదుదాం నిమ్మలంగ కాన్స్టిట్యూషన్ ఈసీగా ఈసీయే అంతా కష్టమేమి లేదు
మ్ మరి తర్వాతవి
తర్వాతవి కొంచం కష్టం కష్టపడి చదవాలవి
ఆహా టైమ్ ఎక్కు ఉందా మరి వాటికి
ఒకదానికి రెండు రోజులు ఉంది ఇగ మిగతా అన్నిటికి ఒక్కొక్క రోజే అది మామూలేగా
మ్
శనివారం కైపోతాయి శనివారం చల్లో ఇంటికే
ఇంటికెళ్ళిపోతావా మనప్పుడే
ఇంకేం జేత్
హాల్డేస్కి ట్రిప్ ఎక్కడా ప్లాన్ చేయట్లేదా
తిరు తిరుపతికెళ్దాం అనుకున్నాం కనీ ఇంట్లో వాళ్ళు ఏం సప్పుడ్ చేయట్లే పంపిస్తరో పంపీయరో తెలీదు. అడిగా వద్దూ నువ్ మీక్ తెలీదు అబ్బంది పడ్తారు ఆడపిల్లలు అనుకుంట అన్నారు.
మ్ మరి మీ ఫ్రెండ్స్ అబ్బాయిలు ఎవరు రావట్లేదా మీతో పాటు
ఇంకా అబ్బాయిలంటే ఇంక పంపిస్తరో లేదో అని అబ్బాయిలు ఉన్నారంటే ఇంక పంపిస్తారో లేదో ఏ అబ్బాయిలు వస్తున్నారంటే ఇంట్లో పంపియారు కదా
అవును అమ్మాయిలు వేల్ ఇబ్బంది పడతారనప్పుడు అబ్బాయిలను పంపియాలి కదా
అట్లా అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం మనకు తెలిసిన మన అన్నయ్యలు మన కుటుంబం లో వ్యక్తులతోటి పోవాలని అర్థం
ఓ
హుమ్
మరి ఎంత మంది వెళ్తున్నారు
తెలీదు ఎవరు వస్తున్నారో వెళ్ళట్లేదు మరి ఇంక చి ఇంకొకసారి అడుగుతా అడిగి చూస్తా ఇంకోసారి ఇంక వద్దు అన్నారంటే ఇంకే ఇంటికి వెళ్ళిపోతా ఉమ్ సరేలే మరి జాగ్రత్త అట్లానేమన అంటే మాత్రం వస్తా కానీ ఇంకా వాళ్ళకి చెప్పకుండా లేదంటే వాళ్ళ వద్దన్న బలవం తంగా వెళ్తే ఇంక నేను వెళ్ళిన
అది కరెక్ట్ కాదురా తర్వాతయినా తెలుస్తది తిట్లు తింటాం
తెలియడం కాదు నేను వెళ్తా అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకుంటే వెళ్ళిన మనం ప్రశాం శాంతంగా ప్రశాంతంగా దేవుని ఫీల్ అవ్వలేం
ఉమ్
ఆ అదొక భయం అను ఇక మంచి అనుభూతి ఉండదుగా ఇక ఊకే భయము వాళ్లువదన బలవం తంగా వచ్చేసిన వాలక్ కోపముందో ఏమో అనే భయము ఎందుకదంతా వాళ్ళు చెప్పారనుకో ఏదైనా స్వేచ్ఛగా వెళ్లొచ్చు ఏమైన తినాలి కొనుకోవాలి ఏమైన్నా తినాలన్నా కొనుక్కోవాలన్నా ఏదైనా ఇంగ వాళ్ళ అనుమతి ఉంటే మనం కూడా హాయి వెళ్ళి రావచ్చు లేదంటే ఇంకా ఇబ్బంది
హ
ఉమ్ నువ్వు మరి
వాళు అంటున్నారు ఎక్కడికో ఏంటో బట్ నేను వెళ్తున్నానో లేదో నాకే తెలియదు
ఎందుకలా ఇంట్లో ఒప్పుకో ఒప్పుకోలేదా
ఇంట్లో నేన్ ఇంకా అడగలే ఫస్ట్ నేను డిజైడ్ అవ్వాలి కదా వెళ్ళాలా వద్దా అని
అదేం వెళ్లవా
ఏమో నా మనసు గొప్పట్లేదు
ఎందుకు అలా పోవాలని లేదా
నాకేతే పోవాలని ఉంది యాక్చులీ చాలా రోజుల నుంచి తిరుపతికి వెళ్ళాలని ఉంది
ఆ మరి ఇంకేం
పోతే అంటారు కదా దేవుడు పీలుస్తేనే ఎ మ ద దేవుడు పిలుపు పిలుపు విన్నిపియట్లే చూద్దాం ఇంకా టూ వీక్స్ ఉందిగా అండ్ మనతో వచ్చే వాళ్ళు కూడా మనకు కంఫర్ట్ గా ఉంటే
అది ఓకేలా
ఉహ్మ్ ఎందుకు చూడాలి ఇంకా ఏమవుతుందో వెళ్తే వెళ్తా లేపోతే లే ఇంకా చాలా చూసుకోవాలి కదా వెళ్ళాలంటే టెంపుల్స్ కి
డబ్బులు డబ్బులుండాలి ఫస్ట్
డబ్బులు ఎలాగోలాగా ఇంట్లో వాళ్ళు ఇస్తారు అనుకో బట్ ఇంకా ఉంటాయిగా కొన్ని అం ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ఒకసారి ఊ అంటారు ఒకసారి పంపరు అసలే లాంగ్ జ అం టే దూరం తెలియని ప్లేస్ కి వెళ్తున్నాము ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతుంటాయి వర్షాకాలం జంతువులు ఉంటాయి అంటున్నారు
హుమ్మ్
జాగ్రత్త వాళ్ళకి ఆ ఏం చేస్తాయి కర్మ కాలతే అన్ని చేస్తాయి
కర్మ బాలేకపోతే నువ్వు గా బయట గాలికి కూర్చున్నా ఆ గాలి తట్టుకోలేక కూడా పోతావు అట్లఉంటా అం
అసలే దరిద్రం నెత్తిన నత్యంగా చేస్తుంది మళ్ళీ సాహసాలు అవసరమా
అదేవేరే ముందైతే చదువు ఎక్జామ్స్ ఉన్నాయి
ఆ అందుకే అందుకే దాన్ని గురించి ఎక్కువ ఏం ఆలోచించా ఫస్ట్ ఎగ్జామ్స్ అవ్వని తర్వాత చూద్దామని ఉన్నా
ఉమ్ మా రూమ్ ఆమే ఫిక్స్ అయిపోయింది పోవాలి అన్ని
నరేందిస్త
ఆ
అంత గట్టిగా ఫిక్స్ అయ్యిందిగా వెళ్తారేమోలే వెళ్ళండి అన్ని సరిగ్గా జరిగితే
మాకు వెళ్ళాలనే ఉంది బట్ ఇంట్లో వాళ్ళే ఏం చెప్పట్లేరు
ఓకే
చూడాలి ఉముమ్
ఇంకేంటి మరి అంటున్నా
ఇంకేముంది వాతావరణం చల్లగా చల్లటి గాలి లో నీలి ఆకాశంతో అందంగా ఉంది ఆస్వాదిస్
ఆహ్వాదిస్తున్నావ ఆహ్వాద్ ఆస్వాదించమని బాగా
బావుంది ఈ రోజు వాతావరణం
ఉహ్మ్
చల్లగా గాలి
ఏం లేద్దబా ఏంట్లే ఉండనా మరి
ఉమ్ ఉండకు బాయ్ వెలుపో బాయ్